హ కి ల హలో
హలో
మ్ బావుంటది
హలో
బాగున్నావా
ఆ బావున్నాండి బావున్నవా
ఏం లేదు ఏం జేస్తనవ్
ఏం లేదు ఊర్కే ఉన్న నీ వాయిస్ ఎందుకు లోగా వస్తాంది పడుకున్నవా
ఆహా లేదులే ఇప్పుడు
ఆ ఇప్పుడులేదు బాగొస్తుంది
ఉమ్ తిన్నావా ఏం తిన్నవ్
ఉమ్ తిన్న ఇవ్వాళ వెడ్నెర్స్డే కదా మాకు బాయిల్డ్ ఎగ్ తర్వాత టమోటా చట్నీ పెట్టాడు
బాగుండిందా
ఉ అల్లా ఇంకా హాస్టల్ అంటే ఎట్లాంటాది నువ్వు ఏం తిన్నావు
నేనూ అన్నం రసం
ఉ
ఇంకా నిన్న నిేను ఇంకా నిన్న న్యూస్ లో ఇంటి రెన్యుబుల్ ఎనర్జీ కెపాసిటీ గురించి డిస్కషన్ చూశాను సోలార్ పవరు వింగ్డ్ పవరు ఫ్యూచర్ అని ఎందరో అంటున్నారు నిజంగా ఇండియర్ రెండ్ ఎంద ల్ ఎనర్జీ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాలో
ఉ ఆహా చాలా మంచి టాపికే అది నా ఒపనియన్ లో అయితే రినవబుల్ రెనవాబుల్ ఎనర్ ర్జీ ఫ్యూచర్ కి చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది కానీ కంప్లీట్ గా రినవబుల్ ఎనర్జీ మీద డిపెండ్ అవ్వడం ఈజీ కాదు గదా
అంటే ఏంటి మీ ఒపీనియన్ ప్రకారం
నాచురల్గా మళ్ళీ మళ్ళీ దొరికే ఎనర్జీ సోర్సెస్ ని రెన్యువల్ ఎనర్జీ అంటారు
ఉ ఓకే ఇంకా ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పు
ఆ అంటే సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీ హైడ్రో ఎనర్జీ బయోమాస్ అలా
హుం ఓకే అండ్ మరి కోల్ రెనివబుల్ ఎనర్జీనా కదా
కాదు కోలు మిలి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ లో ఫామ్ అవుతుంది కదా వన్స్ యూజ్ చేస్తే మళ్ళీ ఇమీడియట్ గా దొరకదు
ఓహో అప్పుడు అది రెండు రెనివబుల్ ఎనర్జీ కాదనమాట
ఆ హా కాదు
మరి ఇండియాలో ఎక్కువగా ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు
ఇంకా కోల్ పవర్ ప్లాంట్స్ మేంజర్ సోర్స్
ఓకే మరి కోలిందుకు చాలా ప్రాబ్లం ఇప్పుడు
కోల్ బంద్ చేసామంటే అది ఇంకా పొల్యూషన్ ఎక్కువగా అదంతా స్మోక్ అలా వ త్తది
ఓకే ఇప్పుడు స్మోక్ కార్బన్ డై ఆక్సైడ్ రిలీజ్ అవుతాయేమో కదా
ఆ అదే అదే ఎక్జాట్లీ
మరి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయితే ఏమవుతుంది అంటావ్
గ్లోబల్ వార్మింగ్ ఇంక్రీజ్ అవుతుంది నాకు తెలిసి అదే అనుకుంటున్నా
ఉ కరెక్ట్ అయింది ఇంకా క్లైమేట్ కూడా చాలా చేంజ్ అవుతుంది దాని వల్ల కదా
ఆ అవునా
మరి సోలార్ ఎనర్జీ ఎలా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది
అవి సోలార్ ప్యానెల్స్ అనేవి ఉంటాయి దానికి సన్ లైట్ ని అండ్ ఆ ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తాయి
ఉహు ఇంకా నైట్ టైమ్స్ సోలార్ ప్యానెల్స్ వర్క్ చేస్తాయా
అ లేదు ఇదు
అప్పుడు ప్రాబ్లమ్ అవుతుంది ఏమో కదా
ఆ అందుకే కదా బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ సిస్టమ్స్ ఇంపార్టెంట్ అంటారు.
ఓహో మరి విండ్ ఎనర్జీ ఇలా వర్క్ చేస్తుంది.
అది విం టర్బైన్స్ గాలి ఫోర్స్ తో రొటేట్ అయ్యి ఎల సిటీ ప్రొడ్యూస్ చేస్తాయి.
ఆహ విండి లేకపోతే ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవ్వదా?
అంటే అది తక్కువ అవుతుంది.
ఓకే అంటే రెం బబుల్ని వచ్చి వెదర్ మీద డిపెండ్ అవుతుందంటార?
మ్ అవును అదే బిగ్గెస్ట్ చాలెంజ్
మరి హైడ్రో పవర్ గురించి
హైద్రపూర్ డ్యామ్స్ లో ఉన్న వాటర్ టర్బైన్స్ ని ని రొటేట్ చేస్తది.
ఉ అప్పుడు డ్రాఫట్ వస్తే హైడ్రో పవర్ అనేది తగ్గుతుంది.
ఆ పక్కా ఎక్జాక్ట్లీ
మరి ఇండియాకి రెన్యువబుల్ ఎనర్జీ యూజ్ చేయడానికి అడ్వాంటేజ్ ఏంటి?
ఇండియాలో సన్ లైట్ చాలా ఎక్కువ ఉంటుంది కదా
ఉ కరెక్ట్ లె ఎస్పెషల్లీ సమ్మర్ లో అయితే ఇంకా చాలా ఉంటుంది.
మ్ అవునవును దాని వల్లనే మనం బాగా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు.
ఊ ఇంకా మరి రాజస్థాన్ లాంటి ప్లేసెస్ తో సోలార్ ప్రాజెక్ట్స్ కి సూటబుల్ అవుతాయా?
మ్ చాలా సూటబుల్ అక్కడ ఎక్కువ ఎండలు ఉంటాయి కదా
ఒకటే ఇంకా ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో మెన్ ఫామ్స్ ఉన్నాయేమో కదా
ఉ ఆ చాలానే ఉన్నాయి.
మరి రెన్వబుల్ ఎనర్జీ జాబ్స్ క్రియేట్ చేస్తుంది.
ఆ చాలా క్రియేట్ చేస్తున్నాయి కదా చాలానే ఉన్నాయి.
అవును అంటే ఇదని మీద అంటే వాటికి స్పెసిఫిక్ రోల్ ఏమైనా ఉందా?
మ్ చాలానే ఉంది నాది సోలార్ ప్యానెల్ మ్యానుఫ్యాక్చరింగ్ అని, ఇన్స్టాలేషన్ అని మెయింటెనెన్స్ అని, బ్యాటరీ టెక్నాలజీ ఇలా చాలా చాలాని ఉన్నాయి.
ఆహ ఇంకా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయా దీని వల్ల?
హ ఉంటాయి ఆ చాలా బ్రాంచెస్ వాళ్ళకి ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ వాళ్ళకు ఉంటది ఎలక్ట్రిక్ కలికి ఉంటది కలియు అలానే ఈజీఇ సివిల్ స్టూడెంట్స్ అందరికి ఆపర్చునిటీస్ ఉంటాయి.
ఓహో మరి బ్యాటరీ టెక్నాలజీ ఎందుకు ఇంపార్టెంట్ అప్పుడు?
అది సోలార్ ఎలక్ట్రిసిటీని స్టోర్ చేయడానికి
ఆహా అంటే ఇప్పుడు స్టోరేజ్ లేకపోతే ఎలక్ట్రిసిటీ వేస్ట్ అయిపోతుంది కదా
ఆ కొన్ని సిచ్యువేషన్స్ లో మేబి వేస్ట్ అవ్వచ్చు.
ఇంకా మరి ఎలక్ట్రిక్ వెహికల్స్ కి రెనోబుల్ ఎనర్జీ కనెక్షన్ ఏంటి?
వెహికల్స్ కి సోలార్ ఎలక్ట్రిసిటీతోో చార్జ్ చేస్తే పొల్యూషన్ ఇంకా తగ్గుతుంది
ఉహు అది చాలా మంచి కాంబినేషన్ కదా అప్పుడు
ఉమ్ అవును
మరి రెనోవాబ్లాల్ అనేర్జీ ఎక్స్పెన్సివ్
అంటే ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ తర్వాత ఇగ అంతగా ఏం పెద్దగా ఉండదు
లాంగ్ టర్మ్ లో తగ్గుతుంది
ఆ ఫ్యూల్ ఫ్యూల్ కాస్ట్ అనేది ఆల్మోస్ట్ మోస్ట్లీ వెళ్ళిపోతుది ఈ మంత్ ఉండదు
ఆ మరి గవర్నమెంట్ సబ్సిడీస్ ఏమైనా ఇస్తుందా
ఆ అన్నిటికీ ఉండదు కానీ కొన్ని కొన్ని రెన్వబుల్ రెన్వబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కి సపోర్ట్ ఉంటది
ఉహు మరి విలేజెస్ లో సోలార్ సిస్టమ్స్ అనేది యూస్ ఫుల్ అయినా
ఆ చాలా యూస్ఫుల్
ఓకే ఎందుకని అనుకుంటున్నాను నేను
ఎ అ రిమోట్ విలేజెస్ కి ఎలక్ట్రిసిటీ అంత ప్రొవైడ్ చెయొచ్చు కదా మేబి ఒక్కొక్క చోట ఉంటది ఉండదు మేబి అంటే ట్రీస్ వల్ల అట్లా పోతా ఉంటది కదా
ఇంకా రేపటి మరి స్కూల్స్ హాస్పిటల్స్ కి కూడా సోలార్ అనేది యూజ్ చేయవచ్చు
ఆ చాలా డెఫినెట్లీ చేయొచ్చు
ఓన్లీ ఇంకా ఎలక్ట్రిసిటీ బిల్ కూడా తగ్గుతుంది అనుకుంటా ఆ కండిషన్ లో
అవును మోస్ట్లీ తగ్గిపోతుంది
ఇంకా న్యూక్లియర్ ఎనర్జీ అంటే రెన్యుబు ల్ కాదా
ఆ కాదు
కానీ పొల్యూషన్ తక్కువ కదా
ఆ పొల్యూషన్ తక్కువే కాని ఈ కార్బన్ ఎమిషన్స్ తక్కువ ఉంటాయి అందువల్ల పొల్యూషన్ తక్కువ అయితుంది కానీ రేడియో ఆయాక్టివ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఎక్కువ అ ఒక చాలెంజింగ్ ఫేస్ అనమాట
ఓకే మరి ఫ్యూచర్ లో ఇండియా కంప్లీట్ గా రెండు లోపల ఎనర్జీ మీద డిపెండ్ అవ్వచ్చు అంట
అవ పడు అంటే అవుతుంది కానీ కొంచెం టైం తీసుకుంటంది అనుకుంటా
టైం ఎందుకు తీసుకుంటుంది అనుకుంటున్నా
అంటే టెక్నాలజీని స్టోరేజ్ ని ఇంట్రెస్ట్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చిని ఇంట్లో అవ్వాలి కదా మొత్తం
అవు కరెక్ట్ అది మరి స్మార్ట్ గిడ్స్ అంటే ఏంటి
అవి డిఫరెంట్ ఎనర్జీ సోర్సెస్ ని ఎఫెక్టివ్ గా మేనేజ్ చేసే ఎలక్ట్రిసిటీ ఒకటి నెట్వర్క్ అని నేను అనుకుంటున్నా
ఉహు అంటే ఏఐ నీ కూడా యూజ్ చేస్తార వీళ్ళు
ఉమ్ అవునా చేస్త ఎలెక్ట్రిసిటీ దడిమాండ్ ప్రెడిక్ట్ అ చేయడని . హెల్ప్ చేస్త కదా
ఆ అవును కరెక్టేలే మరి సిటిజన్స్ ఏం చేయ్యగలరు ఇలాంటి కండిషన్లు
ఎలక్ట్రిసిటీని వేస్ట్ చేయకూడదని నా ఫీలింగ్
ఓకే అప్పుడు రూఫ్ టాఫ్ రూప్టాప్ లో సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేయ్యొచ్చు కదా
ఆ ఎల్ఈడి బల్బ్స్ యూస్ చేయొచ్చు చేయాలి కూడా
ఉ ఓన్లీ ఇంకా ఎనర్జీ ఎఫిషియంట్ అప్లయన్సెస్ కూడా కొనాలి అప్పుడు
ఆవ్ ఆవును ఎక్సాక్ట్లీ
మరి ఈ ఇంటిలో స్టూడెంట్స్ రోలేంటి
బ్లాంక్ స్టూడెంట్స్ వచ్చి రినబుల్ ఎనర్జీ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి
ఓకే అప్పుడు సైన్స్ ప్రాజెక్ట్స్ కూడా చేయొచ్చు కదా
ఆ చేయొచ్చు కాలేజెస్లో ఎనర్జీ కన్జర్వేషన్ క్లబ్స్ స్టార్ట్ చేయొచ్చు
ఓకే మరి ఫైనల్ గా రినవబుల్ ఎనర్జీ ఇండియాలో ఫ్యూచరే అంటావా
ఆ నా ఒపినయన్ అయితే అదే అవును
ఉమ్ కానీ కన్వెన్షనల్ ఎనర్జీని ఇమ్మీడియట్ గా రీప్లేస్ చెయ్యలేము మేము కదా
ఆ అవును కొంచెం టైం బడుతుంది స్టెప్ బై స్టెప్ ట్రాన్సిషన్ అవ్వలిలా
అ గూడ కరెక్టే మరి ఫైనల్ గా కన్క్లూజన్ ఏమిస్తవ్
ఆ రెండువబుల ఎనర్జీ ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేస్తుంది ఫ్యూల్ ఇంపోర్ట్స్ తగ్గిస్తుంది అలానే జాబ్స్ క్రియేట్ చేస్సుంది కా ఫ్యూచర్ జనరేషన్స్ కి క్లీన్ ఎనర్జీ ప్రొవైడ్ చేస్తుంది
ఉ ఓకే నేను కుషి నుంచి చాలా మంచి లెసనే నేర్చుకున్నాను
ఏటూనే
అంటే ఎనర్జీ సేవ్ చేయడం అంటె కరెంట్ బిల్ని సేవ్ చేయడం మాత్రమే కాదు
ఉమ్ మరి
అంటే మన ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేసుకోవడం అలాగే ఫ్యూచర్ జనరేషన్ కోసం కుడా రీసోర్సెస్ ని సేవ్ చేయడమని
ఉమ్ ఉమ్మ్ మంచి కంక్లూసన్నే
ఊమ్ అవుని ఈ డిస్కషన్ చాలా ఇన్ఫార్మేటివ్ గా ఉంది కదా
నాకు కూడా ఇలాంటి టాపిక్స్ డిస్కస్ చేస్తే సైన్స్ ఇన్వాల్వ్మెంట్ ఎకానమీ అన్ని గురించి మంచి నాలెడ్జ్ ఇస్తుంది
అవునవును కరెక్టే నెక్స్ట్ టైమ్ గూడా ఇలాంటి టాక్స్ గురించే మాట్లాడుకున్నాం
హ ఓకే ఓక్ మాట్లాండి
ఉఊమ్ చెప్పలి
ఏ
వెల్
సూపర్ టాపిక్ కద ఇది